ఏం జెత్తన్నవే
యో వస్తుంది నీకు నాకెందుకు వస్ తేలేదు మరి కాల్ చేస్తే నువ్వేమన్న చేసినవ లే కుంటే ఏమన్న అయిందా
కట్ అయింది లిఫ్ లిఫ్ట్ ఇట్లా లిఫ్ట్ చేసినా హలో అన్నా కట్ అయింది ఇదే అండి మళ్ళీ నా వయసు నాకె యినపడతంది
ఏమో నాకు కూడా ఏం అర్థమవుతలేదు
నాది నాకే ఇనబడతాంది స్పీకర్ వెట్టిన బ్లూటూత్ ఏవైనా పెట్టుకున్నావా
ఏం పెట్టుకోలేదు
అ
నే ఉత్తిగనే ఉన్నా బాబు తిన్నడా
తిన్లే ఇగ పడుకుంటాండు
తిన్లేదా
ఆ తిన్లే తిన్పియలే నాకు పని తీరలే మార్నింగ్ ను నుండి తిన్పియలే పని తీరలే ఇవ్వాళ సాటర్డే కదా
అవును నా కొడుకు లేయంగానే ఎడుత్తడె పాల కోసం పెడతాన పాలు అవి తాగుతడు డబ్బా పాలు కాదు బర్రె పాలు పెడతా ఉన్నా